హలో
హలో హయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా
అయండి ఎలా ఉన్నారంటడి బాగున్నారా
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేం బాగున్నామండి మీరు
ఏం చేస్తున్నారు
ఊరికే ఉండామండి మీరేం చేస్తన్నారు
మేము ఊరికే ఉన్నామండి మీ మీ స్ ఎక్కడ పోలేదండి మీ స్కూల్స్ లైఫ్ ఎలా ఉన్నిందండి యాడికిపోలేదండి, మీ స్కూల్స్ లైఫ్స్ గురించి చెప్పండి మీ కాలేజ్ లైఫ్స్ ఎలా ఉన్నింది కొంచెం చెప్పండి ఎలా ఉంది.
మ కాలేజ్ అంతా బిందాస్ అండి బిందాస్గా ఉండే అంతే తా బిందాస్కా ఉండాము హ్మ్ తినేది తిరుక్కొని ఉండేది అంతే అండి అబ్బుడు స్కూల్ లైఫ్ లో నా అంతే అండి సరి
ఎలా ఉన్నిందండి ఎలాగా? ఎలా ఉన్నింది లైఫ్ అం
అంతా మామూలిగా పెదోళ్ళు పెదోళ్ళు ఆంటి
ఆ అంటే గవర్ గవర్నమెంట్ స్కూల్లో చదివిండండీ
మేమంతా గవర్నమెంట్ స్కూల్ అండి ప్రీ ఎడ్యుకేషను మీరంతా
లేదు లేదు మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివీంది అంటే ఎలా ఉన్నాయి అండి అప్పుడు బాగున్నింది ఆ అంటే టీచర్స్ అంతా ఫెసిలిటీస్ ఫుడ్
ఏముందండి పేదళ్లు పేదళ్ల జీవితాలు మీక్ కేమ్ తెలుస్తాయండి
ఆ అలా కాదండి ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా షార్టేజ్ ఉంటది
వస్తా ఉంటే స్కూల్ల్లో అప్పుడు ఫుడ్ కోసమే పోతా ఉంటుమి కాలేజ్కి స్కూల్ కి తను మధ్యానం ఫుడ్ ఫ్రీ ఫుడ్డు
అంటే మనతరం మాత్రమే
పోత పోత పాలిస్తా ఉండ్రి ఇస్త ఉండే పొద్నే పొద్దునే ప్ర ప్రా ఇంక ఒక గ్లాస్ ప పాలిస్తా ఉండ్రి పాల్ తాగ్ కొని స్కూల్లో అంతా నిద్రపోగానె క్లాసు లో నిద్రపోకని ఉంటా ఉండాలి ఆ
కాదండి అప్పుడు ఇది పాలు ఇచ్చే పాలు పౌడర్ని మిక్స్ చేసి ఇచ్చేవారు కదా
ఏమ్ అండి పిల్లలు కదా ఏమి ఇస్తే తాగేస్తారు అంటనే అంతే
అంటే మీరు ఎజ్యు ఎడ్యుకేషన్ అంతా బాగా చెప్పిచ్చే వాళ్ళు అంట బ్రో
ఎడ్యుకేషన్ అంతా బాగా చెప్తా ఉండంటడి మేము పుల్ బిందా సో అపై ప తిరుక్కొని నిద్ర పోకుండా ఉంట ఉంటిమి నిద్రపో
కానీ ఎంతమంది ఉన్నారండి మీరు ఎంత పంది ఉండండి అప్పుడు మీ క్లాస్ ఫ్రెండ్స్లో
ఆ అప్పుడు ఒక లక్ష చిలరే ఉంటరు అంటే మాత్ క్లాసులో ఒక ఐదు మంది ఉంటే హ్మ్ మీరు
పెద్ద స్కూల్ అండి పెద్ద
మాది పెద్ద స్కూల్ అంటె పేదల స్కూలు
అంటే మా స్కూల్లో వచ్చేసి ఆ మేము ఇరవై నాలుగు మంది ఉన్నాము అప్పుడు ఇప్పుడు మేము మార్నింగే సైకల్లో అది ఇది ఇచ్చేవాళ్ళు కదా సైకల్ గవర్నమెంట్ స్కూల్ ఇచ్చేవాళ్ళు కదా మేము సైకల్లో వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు అక్కడ పోసి తర్వాత అక్కడంతా మేమే క్లీన్ చేయాలి తర్వాత మేము క్లీన్ చేసిన తర్వాత టీచర్స్ వస్తారు టీచర్స్ వచ్చిన తర్వాత ప్రేయర్ ఉంటది ప్రేయర్ తర్వాత ఒక గ్లాస్ పాలు వేచ్చేవాళ్ళుప్పుడు పాలు తాగిన తర్వాత గ్లాసెస్లో ఒక్కొక్క ఓనన్లో
పాలు మీకు పాలు కోడగుడ్డ అంటే బాగా ఇష్టం కదండి అప్పుడు తింటా ఉనారు బాగా
ఆ అవప్పుడు చిన్నప్పుడు తినేవాడి అండి ఇప్పుడు తింటాను కానీ వేళ తింటాను అప్పుడు ఒక్కొక్క పీరియడ్ ఒ ఒకొ వన్ వన్ అవర్ ఉన్నింది బోర్ కొట్టేస్త ఉన్నింది అప్పుడు
ఊ ఇబ్బడు తిన్నదంతా వే పర్పస్ తి అబ్బుడయితే మంచ్
ఆ ఇప్పుడు హల్త్ బాగుండాలని తింటామండి ఇప్పుడు అప్పుడు మనకు తెలియదు కదా చిన్నప్పుడు ఆ ఒక వన్ వన్ అవర్ ఒక పీరిడ్ ఉందింది ఒక పీరియడ్ బోర్ కొట్టేసిది ఇప్పుడు మ్యాథ్స్ పీరియడ్ ఇది ఇది టీచర్స్ కొంచెం షార్టేజ్ ఉండేవారు తర్వాత వీళ్ళు గెస్ట్ లెక్చ్ గెస్ట్ టీచర్స్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చేవారు మాకు వాళ్లు వాళ్ళకి కొంచెం కొంచెం చెప్పిస్తారు కొంచెం కొంచెం చెప్పాలి ఇవనిపను కంటెట్ పా వాళ్ళు స్టార్టింగ్ కదా వాళ్ళకి అసలు సరిగా రాదు ఎలా చెప్పించాలో వాళ్ళు కూడా నేర్చుకుంటారు తర్వాత అ అప్పుడు గవర్నమెంట్ స్కూల్ తెలిసి ఏం ఫెసిలిటీస్ ఉండదు ఏం ఉండదు వాష్రూమ్స్ ఉండవు వాష్రూమ్స్ లేడీస్ మ
అవునండి మాకి పిటీ పిటీ పీరియడ్ పీరియడ్ కొన్నాడో పెట్టుకుంటాండ్రి క్లాస్ లో ఆడే కూడా వొదులు కతా ఉండలేదు బాగా కొడతా ఉండ్రండి మమ్మల్ని అబ్బుడు కట్టిలె ఇరికిపోతా ఉండండి అంత బాగా కొడతా ఉండే మాకైతే వాట్లు పడిపోతా ఉండండి వాట్లో మీకైతే.
మ అమ్మమ్మ డి మ్మ్ చెప్పండి
మాకు వాతలు పడినయండి
మా టీచర్ ఒకతను గిల్లేవాడు మమ్మల్ని గిల్లేసాడు బాగా.
మాకు గిల్లి స షరబ్ పీకేసే వాడండి తోల్ పీకేస్త ఉండ్రి మాకి.
ఉమ్ దాని గురించి కొంచెం బాగా చదివీ చదివామండి అప్పుడు తర్వాత వచ్చేసి ఒకరోజు పిల్లలో. డే ఎవరైనా స్కూల్కి రాలేదంటే ఎత్తుకోరండి అని చెప్పేవాళ్ళండి మేము పోయి వాళ్ళని ఎత్తుకొచ్చేసేవాడిని.
మా స్కూల్లో ఒకసారి ఉండే ఒకసారు ఒక మేడం ఉండే అండి.
ఊ
మా స్కూల్లో ఒకసారి మేడం నన్నే టార్గెట్ చేసేవాడంండి నన్ను కొట్టకుండా వాళ్ళు పోతే వాళ్ళకి రాత్రి నిద్ర వచ్చేలదండి అంత బాగా టార్గెట్ చేసి కొడతా ఉండండి నన్నే. చేతు కాళ్ళ అంతా పిండిస్తా ఉంటారుండి పిండి ఉదికి ఆరే స్తా ఉండ.
ఎందు వెడిలా ఎందు టచ జరున్నా ఎందు వడి
నేను బాగున్నాటే అప్పుడు బాగా నేను కొంచెం అైలెట్ అప్పుడు.
అంటే బాగా చాదివల్ల హా
అన్నిట్లోనూ నేను ఫస్ట్ అండి అందుకే నన్ను టార్గెట్ చేస్తా ఉండ్రి. అవునండి అన్నింటిలోనే అవుట్ ఆఫ్ ఆఫ్ట్ అందుక్. నంన్ టార్గెట్ చేసి ఫెయిల్ చేస్త్ తనకి అంటె అప్పుడు.
అప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరిగితే చాక్లెట్లు అ అవివి చ రాస్కి ఒక రూమ్ నుంచి ఒక ఒక ఒక పీరియడ్ ఏమైనా గ్యాప్ ఉంటే. బైకో ఒక టీచర్ తీసుకునే వాళు అప్పుడు బాగా చెప్పించి.
చాక్లేెట్ గీక్లేట్ అం త్త ఇస్తే టీచర్లకే సరిపోతా ఉండి పది పది తింటా ఉంట ఒొ టీచర్లు. చాక్లేట్లనీ
ఓహో మార్క్ మా ఆ దగ్గర మేమే ఇచ్చేవాళ్ళంమండి మేమే ఇచ్చి మేమే తీ తీసుకొచ్చి పంక్షన్స్కత తర్వాత మ్మ్ ఇక్కడ హై స్కూల్ వద్దా బాగా రైస్ కొనం చెప్పి ఆ హై స్కూల్ వచ్చేసి అంటే కొంచెం స్ట్రిక్ట్ అండి ఇప్పుడు వాళ్లకి ఎగ్జామ్స్లో బాగా తీయాలి కాలేజ్ పేరు నిలబెట్టాలి ఆ ఉంటాది కదా తర్వాత టేకప్ండి వీక్ గ్రూప్ స్టడీస్ ఇది ఇది అవి ఇ మొత్త బలపెట్టేవారంండి అప్పుడు బాగా చదివాము కానీ. కన్నడ టీచర్ మీందండి చాలా బాగా కొడుతూ ఉన్నది అప్పుడు టెస్ట్ రాస్తూ ఉండే అప్పుడే అలాగే వచ్చేసేది క్లైంట్లో పేపర్లు చూసుకుని అక్కడే కొట్టేసేది అలా కొట్టేసేది మమ్మల్ని ఎస్ఎల్సీ
మేమైతే అన్నిట్లోన ఫస్ట్ అండి అప్పుడు బాగా చదువుతా ఉంటే అన్నిట్లోనూ చిన్న చిన్న టెస్ట్లు పెడితే బాగా మార్క్స్ లు కూడా వస్తా ఉండే ఫస్ట్ క్లాస్ డిస్టింషన్ వస్తా ఉండే కానీ మెయిన్ మెయిన్ ఎక్స ఎగ్జామ్ ఎప్పుడు వస్తాయో అప్పుడు మార్క్ మ అన్నిట్లోని ఫెయిల్యూ ఫెయిల్ అయిపోతామండి అన్నిట్లోనూ ఫస్ట్ కానీ మార్ మత్రం వస్తా ఉండేదండి మార్కులు మాత్రం జీరో
అంటే మీరు ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి మీరు టెస్ట్లో టెస్ట్లో బాగా చదువుకుంటూ ఫైనల్ ఎగ్జాంలోను బాగా చదవలేదా
బాగా చదువు బాగా రాశానండి అందుకే ఎవరికో కుళ్ళుపడి కుళ్ళుపడి నన్ను జీరో చేసి ఫెయిల్ చేస్తాన్నరూ కావాలని
అప్పుడు మేము మేము చదివేటప్పుడు చాలా మంది టీచర్స్ ఉన్నారండి టీచర్స్ వచ్చి ఏ శిక్ష చాలా బాగా చెప్పించేవారు వాళ్ళకి మన పిల్ల పిల్లలు పిల్లలు గర్మెట్ పిల్లలు పేద పిల్లలు బాగా ఇ స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు తర్వాత లెసెన్స్ అంతా బాగా చేసేవాళ్ళు ఇప్పుడు యూనిఫామ్ వేసుకోకపోతే కొట్టేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడైనా ప్రైవేట్ స్కుల్ల్లో బాగా డెవలప్ చేశారు స్పోర్ట్స్ కానీ కానివ్వండి అన్నిట్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు తర్వాత ఫుడ్ ఏమైనా బాగాలేదంటే కంప్లైంట్ చేసేవాళ్ళు వాళ్ళే కంప్లైంట్ చేసి పిల్లలకి బాగుడే ఫుడ్ పెట్టాలి అని చెప్పేవాళ్ళు తర్వాత ఆ తర్వాత ఈ సైన్స్లో అంత ల్యాబ్స్ అది మొత్తం అలో చేసేవాళ్ళం ఇలా అంత బాగా చెప్పించారండి అప్పుడు ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంత ఫెసిలిటీస్ మా హెచ్ఎం కానీ మా ఎడ్ కానీ స్కూల్ ఎ తీసుకుని హెడ్ మాస్టర్ గారు వీళ్ళంతా చాలా కేర్ తీసుకునే వాళ్ళు అందుకే కొంచెం బాగా చదివి ఆ పిల్లలు అందరూ ఆలోచించేవాళ్లు కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లో నువ్ ఎలా ఉన్నావ్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉండచ్చు. కానీ మేము చదివనప్పుడు వచ్చేసి హై స్కూల్ లో కానీ ఇక్కడ కానీ స్కూల్ ఫెసిలిటీస్ కానీ మొత్తం గవర్మెంట్ స్కూల్ అననే అనిపించదు. అవునా ఓకేఓకే మీకు అదే ఉంది.
ఇప్పుడు అమెరికా లో చూడండి. అమెరికాలో అటమన్ స్కూల్ లో ఎక్కువ నడిచేది. ఇక్కడైతే తే గవర్నమెంట్ స్కూల్లో లేవు.
ఓకే అండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్స్ అండి. ఉంటానండి.
ఓకే ఓకే అండి థాంక్యూ యూ థాంక్యూ యూ బాయ్ బాయ్